హలో ఆ వినిపిస్తాందా ఇప్పుడు
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుంద
ఉమ్మ్ వినిపిస్తోంది
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీఏ మీరు
హా నేను అంతే అండి ఏం లేదు ఊరికే ఉన్నాను అలా
ఓకే
ఇప్పుడే లేచారా
అవునండి ఇప్పుడే లేచాను జస్ట్
అంటే ఆఫీస్ ఆ అదే ఇంట్లో ఉన్నారా లేకుంటే హైదరాబాద్ లో ఉన్నరా
ఇంట్లోనే అండి నేను ఓన్లీ మంత్లీ ట్వైస్ వెళ్తాను అంతే ఆఫీస్ కి
మంత్లీ ట్వైస్
ఆ అంటే వీక్లీ వన్సే అంటే అలా ఫ్రైడే వెళ్ళేసి సాటర్డే సండే అక్కడ ఉండి మండే మళ్ళీ ఆఫీస్ చూసుకుని వచ్చేది ఉమ్మ్ టూ వీక్స్ కవర్ అయిపోతుంది అలా టూ టైమ్స్ వెళ్తే సరిపోతుంది
ఎక్కడ అక్కడ వెళ్ళి హాస్టలో ఉంటారా మీ ఫ్రెండ్స్ ఉన్నారా
ఆ అంటే ఫ్లాట్ లో ఉన్నారు ఫ్రెండ్స్ సో ఇంకా అక్కడ ఉంటాను వెళ్ళినప్పుడు
కాలేజ్ ఫ్రెండ్సా ఆఫీస్ ఫ్రెండ్సా అండి ఆఫీసు వెళ్ళక పరిచయం అయ్యారా
ఉమ్ ఇప్పుడు ఫ్లాట్ లో ఉన్నదయితే
హలో
వినిపిస్తందా ఇప్పుడు
ఇప్పుడు వినిపిస్తుంది
అదే అదే ఆ ఫ్లాట్ లో ఉండేదైతే ఇంటర్ ఫ్రెండ్
ఓకే
ఉమ్మ్
మీరు ఇ ఇంటర్ ఎక్కడ చదివారు
విజయవాడ అండి నారాయణ
విజయవాడ నారాయణ అంటే ఏమెంట్ సీట్ ఆ లేకంటే ఏమైన్నా ఎగ్జామ్ రాసి వెళ్ళారా
నారాయణలో అట్లా ఏమి ఉండవు అందరు పేమెంటే
అంటే ఉంటాయి కదా శ్రీ చైతన్య ఇట్లా ఆర్డీటివి ఉంటాయి కదా
ఆర్ డి టీ అంటే
ఆర్డటి టెన్త్ అయిపోయినక ఆర్డటి అని ఎగ్జామ్ పెడతారు వాళ్ళు ఆర్డీటి వాళ్ళు సో దాంట్లో క్వాలిఫై అయితే సో వాళ్ళే చూసుకుంటారు స్టడీస్ మొత్తం
ఉమ్ అలా తెలీదండి నేను టెన్త్ కూడా నారాయణ నే ఇక్కడ సో దాని తర్వాత ఇంకోటిక అలానే జాయిన్ అయిపోయాను
టెన్త్ ఎక్కడా అంటే విజయవాడలోనే టెన్త్ కూడానా
కాదు కాదు అది తిరుపతిలో.
తరుపత్
ఊ
మీదంటే ఇంటికాడ ఉండలేదా హాస్టలేనా ఎప్పుడు
తే సెవెంత్ క్లాస్ నుంచి హాస్టల్
సెవెంత్ క్లాస్ నుంచి హాస్టలా
మూ
ఎలా ఉన్నారండి సెవెంత్ క్లాస్ నుంచి హాస్టల్లో
అంతే అండి ఇంకా అక్కడ ఫ్రెండ్స్ పరిచయం అవుతే బాగుంటుంది యాక్చువల్ గా హాస్టలే బాగుంటుంది. టికంటే అక్కడా ఫాగ్ ఆ
కానీ ఫుడ్డు కంఫర్టు అవి ఉంటాయి కదా
ఫుడ్ అంటే ఓకే ఓకే ఫుడ్డు ఇంక నార్మల్గా ఎప్పుడైనా వీకెండ్స్ వస్ తె బయట నుంచి తెప్పిచ్చుకుంటాము సో అలా సరిపోతుంది.
ఫిలే మీరు ప్రైవేట్ కదా మర్చిపోయినా గవర్నమెంట్ అనుకున్న గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ హాస్టల్లో అయితే తోని ఇబ్బంది గా ఉంటుంది ప్రవేట్ లో ఏం లేండి బాంటుంది డబ్బులు కడితే వాళ్లే మంచిగ పెడ్
అయినా కూడా అంతేం బాగుండదు ఫుడ్డు బట్ ఇంకా మానేజ్ చేసుకోవాలి
మ్ అదే అదే
ఊ
ఇంటరూ నారాయణ అక్కడ విజయవాడ లోనే లేదు మా ఫ్రెండ్ రాసాడా విజయవాడ టు విజయవాడ ఆ ఓకే విజయవాడ ఆర్డీటి వాళ్ళు క్వాలిఫై అయితేనే ఇంటరు డిగ్రీ మొత్తం వాళ్ళే అండి
ఆ అదేమో అండి ఫస్ట్ టైమ్ వింటున్నా నేను ఆర్డీటీ అని
ఆ ఎందుకండీ క్యా క్కో
అంటే నాక్ కొన్ని నార్మల్ గా టెన్త్ లో వచ్చిన పాయింట్స్ ని బట్టీ ఆ నారాయణ లో కన్సెషన్ ఇస్తారు నాకు ఇలా మొత్తమ్ చూసుకుంటారు అనే విషయమే తెలీదు.
లే లేదు ఉంటాయి ఇప్పుడూ టెన్త్ అయిపోయినంకా ఆర్డీటీ ఏపీఆర్ జేసీ అని ఉంటాయి కదా
ఓకే ఓకే ఆహా తెలీదండి నాకు అసలా ఆ ఎగ్జామ్సు
కొన్ని ఉంటాయండి ఆర్డీటి ఏపిఆర్ జేసి ఇంకా ఏదో ఓ రెండు ఉంటాయి పాల్టెక్నిక్ దీ
ఊహు ఆ పాల్టెక్నిక్ దీ తెలుసూ నాకు ఇవి రెండు తెలీదు
ఆ అదే ఇప్పుడు ఇంటర్ అయిపోయినంక ఎంసెట్ ఎట్లో సో టెన్త్ లో ఇవి ఉంటాయి ఆర్డిటి వాళ్ళయితే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకే అండీ ఇట్లా ఎగ్జామ్ పెట్ నంకా క్వాలిఫై అయినోళ్ళకీ సెలెక్ట్ చేసుకొనీ వాళ్ళక్ కీ చదివిపిస్తారు ఏ కాలేజ్ కావాలో వాల్లే ఫుడ్ ఆ ఫీజు హాస్టల్ ఫీజు అంతా వాళ్ళదే
ఆహా ఓకే
మా ఫ్రెండూ మా ఫ్రెండ్సు ఇద్దరు ముగ్గురు ముగ్గురు నలుగురు అంతా అలానే చదివారు.
ఊ పాలీ సెట్ కూడా నా నాకు మా మమ్మీ రాశారు అప్పట్లో అలా తెలుసు నాకు అది కూడా తెలీదు లేకపోతే
ఒకే నండి వాళ్ళు అంతే అట్ట చెప్తాంటాడు అప్పుడప్పుడు హాస్టల్ల్లో మీరు అంటే బయటకి వెల్లేకి ఉండదు ఫోన్ ఇవ్వరు
అవునా అన్న అవున ఇంటర్ లో పంపరు కదా ఇంటర్ లో ఆబ్వియస్లీ ఉండదు
ఆ ఫోన్ చేసుకునే గాని చాలా కష్టం
చాలా కష్టం మాకైతే అక్కడ టెల్ అదే నార్మల్ ల్యాండ్ లైన్స్ ఉంటాయి కదా క్యాంటీన్ లో అవి పెట్టేసి ఉంటారు టెన్ మినిట్స్ కింత అని మనీ కట్టాలి
అవునా
ఉ అది కూడా చాలా లైన్ ఉంటుంది
ఆ మా ఫ్రెండ్ అయితే అదే చిన్న సెల్ తీసుకొని వస్తారు ఎవరెవరు అట్లా మేము అలా తీసుకొని మాట్లాడే వాళ్ళం అప్పుడప్పుడు
ఉ అది కామన్ లేండి ఇంకా హాస్టల్స్ లో అలలు అయినప్పుడు అలా సీక్రెట్ గా తీసుకెళ్తారు
ఆ అప్పుడన్నా మనం చిన్న సెల్లులాగా ఉంటా అంటే ఇప్పుడు డైరెక్ట్ పెద్ద సెల్లులు లే తీసుకొని పోతారు
నా దగ్గర ఉండింది అప్పుడు స్మార్ట్ ఫోన్
ఓకే మీతో కూడా మీరుగాని తీసుకుని వెళ్తా
అంటే సెకండ్ ఇయర్ అండ్ అదే సెకండ్ ఇయర్ లో ఆల్మోస్ట్ అప్పుడు తీసుకెళ్ళాం
హాస్టల్కి తీసుకువెళ్ళే వాళ్ళ
ఉ హాస్టల్లోనే ఉన్నింది మాతొ ఆప్పుడు
అంటే ఎప్పుడు చిక్కలేదా అండి
ఆ లేదండి అంటే మేము చాలా లేట్ గా తెచ్చుకున్నాం అంటే అంత అర్లీగా తీసుకురాలేదు లేట్గా కాబట్టి ఇంకా ఎవరు అంత పట్టుకోలేదు అప్పుడు
ఓరే లాస్ట్ ఇయర్ వచ్చే కొద్ధి పట్టించుకోలేదు
హ్మ్ అవును
ఉ ఇంకా బీటెక్ లో ఇంకా నార్మల్ అన్ని అలోడ్ ఉన్నాయి అంటే అలా రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు ఉ మేము ఇంకా బీటెక్ లో అదే ఇండక్షన్ స్టవ్ కూడా తెచ్చుకున్నాం
హాస్టల్ లోకా వాళ్ళు ఫుడ్ చేస్తారు కదా అంటే బాగుండదా
అంటే బాగుండదు కదా రోజు ఎప్పుడో ఒకసారి బాగుంటుంది సో ఇంకా మనం మనకి తెచ్చుకుంటే ఏది కావాలంటే అది చేసుకోవచ్చు కదా
చేసుకునే వాళ్ళ మీరు
నా చేశాను అంటే నా నాకు రాదు నా ఫ్రెండ్స్ చేస్తారు
ఓకే ఓకే
చికెన్ అలా అన్ని చేసుకోవచ్చు అన్ని చేసుకున్నాం బయట నుంచి నమల్ అన్ని సామాన్లు తెచ్చుకొని గ్రోసరీస్ అవి
అవునులేండి
చేసుకోవచ్చు కీర్తన కూడా వచ్చేది ఆప్పుడు
ఓకే అక్కడికి హాస్టల్ కా
ఉ
కీర్తన వస్తుంది లేండి కీర్తనకి ఏం పనీ ఉంటుంది కీర్తన ఇట్లా తిరుగేవి తిరేగేవి అంటే కీర్తనకు ఇష్టం
ఊమ్
ఏంటి వాళ్ళమ్మక్ తెలుస్తుందని చాలా భయపడుతున్
ఈ నిన్న వోన్ చేసింది
నిన్న ఫోన్ చేసిందండి
ఆ నిన్న మాట్లాడానని
ఉమ్ అ కాలేగాలా మామూలుగానేన
ఆ నార్మల్ గానే మాట్లాడాను ఉఉమ్ ఇంకేంటండి
బావుందంటే తను ఎప్పుడూ ఆఫీస్ అయిపోయి చాలా లేట్ అయిపోత్
ఆ తను అంతే అండి ఆల్మోస్ట్ తనది కూడా నాలానే ఉంటుంది ఎలెవెన్ ట్వెల్ఫ్ కే అలా టెన్ అలా ఏ టైమ్ అంటే ఆ టైం స్టార్ట్ అవుతుంది నైటూం ఉం లేట్ అవుతుంది
ఓకే ఓకే మామూలుగా అయితే నైన్ టెన్ లోపల తను లాగిన్ అయితుందన్ చెప్తాండే
ఉమ్మ్మ్ అప్పుడు లాగిన్ అయ్యేది ఇప్పుడు కొంచెం డిఫరెంట్ టైమింగ్స్ ఇంకా ఎప్పుడూ లాగి అంటే వర్క్ న్ బట్టి వర్క్ ఎక్కువ ఉంది అంటే నేను కూడా అర్లీ లాగిన్ అయిపోతాను
ఓకేత్
ఇప్పుడు ఆల్రెడీ లాగిన్ అయి కూర్చున్నాన్ నేను
ఓకే ఏమైన్నా వర్క్ ఒస్తుందనా
వర్క్ ఉంది ఆల్రెడీ అది ఇంక చెయ్యాలి
ఓకే
పార్లల్ గ ఇలా చేస్తూ ఉంటాను
మీకేందిద అంటే ఇంట్రెస్ట్ ఉంది నార్మల్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఆ ఎలాంటి వర్క్ కింట్రెస్ట్ ఉంది
అలా ఏం లేదండి జాబ్ ఒస్తే చాలు ఏదైనా చేస్త
ఉహ్ ఓకే
సరేలేండి మరీ యే ఓకే మరీ చేస్తాను కొంచెం వర్క్ ఉంది
ఓకే ఓకే ఓకే అండి